ఎ గమ్మునుండు పట్కోవద్దు
నేనా అదే ఇప్పుడే పాలు పితికినాను
పాాలు పితికినావా మీకు అన్ని ఆవులు ఉన్నాయా
ఉన్నాయి ఆవులు బాగా ఆ అవు గోమాత తొ సమానం కద ఇంగ ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ అనేసి మేము ఆవుల్ని
ఉ మరి మాకు కూడా పాల్ కొని పంపీయండి
నీకు ఆవు అంటే ఇష్టమా గోమాత
ఆ అవును
ఉ ఆవులుంటే అదొక్క సందడి కదా ఇంకా దూడ పుడుతుంది అది ఎంత క్యూట్గా ఉంటుంది అస్సలు
అవునవును చాలా బాగుంటది
దూడంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మ కి మా ఆవుకి మొన్న ఆ రెండే ఉండేది ఇంకా చూసుకోవడం కష్టం కదా ఇంక అమ్మా నేనె ఇంకా ఆవు వచ్చేసి రోజు పాలు గడ్డి మేపడానికి వెళ్లేేసి ఆ రోజు పొద్దున్నే పాలన్నీ పితికేసి మళ్ళీ ఊర్లో వాళ్ళందరికి ఇవ్వాల కదా
అవునవును బెల్ట్ ఎస్తారా దానికి ఆ అవును మీకు అక్కడ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి అదే టాప వేస్త పాల రేటు
మీ ఇల్లు దగ్గర చాలలే
ఆ నైన్టీ రుపీస్ పడుతది
ైటి పాలు ఇవన్నీట్టేస్తాం కాబట్టీ అపుడు
మీకెంత బడతాయి
ఉంగ
ఆ అలో హలో
ఇకా
ఏ
మన బోలా మ
నేన్ చెప్పల్లా ఆహా ఏం గొడవ్పల్లాయడ అ ఆ అస్రుక్
ఏయ్ ఫ్రెష్ జరుగుతాంద మి కాలేజ్ లో
అ ఆ
అండి ఏవి
కా కాలేజ్ లో ఫెస్ట్ జారోకటి మిస్ కాలేజ్ లో ఆ మీరెలా ఉన్నారు ఊర్లో అంత బాన్నా ఆ సిటీ లైఫ్ బాంటుందా ఊర్లో లైఫ్ బాంటుంద బాలెద్ డు మిన్స్ బాగుంటది ఆ మ్ బాగ్ చూస్తాం ఇరవై నాలుగు గంట్లు అదే టీవీ ఉంటే
వారు మీరు బిగ్ బాస్ చూస్తారా క్రికెట్ చూస్తారా
ని కంఫర్ట పో
ఏం చూస్తారు
అ పొద్దుట్నుంచి చూసి చూసి తలకాయ్ నొస్తాంది
తలకాయ్ నొప్పించె అంత మ్ తలకాయ్ నొప్పించె అంత చూస్తారేమో కదా మీరు
ఆ నాక్ ఈరోజ్ తలకాయ్ నొప్పొస్తుంది
అవునా అయితే మరి కాలేజ్ ట్రిప్ కి వస్తున్నారా
ఆ
అ కాలేజ్ అదీ కాలేజ్ ఫెస్టివల్కి వెళ్తున్నా
ఆ ఆ వెళ్తాన్నం మీర్ రారా చాన్ బాగున్నావ్ ఇదిలా నువైతే నువ్ మీరు రండి వెళ్దాం బాగుంటుంది కాలేజ్ల ఫెస్ట్ మ్ మేము నిన్న వెళ్ళలేదు ఈ రోజ్ వెళ్తానం
హె ఇంకేం లేద బాగ చూసేసి వస్తారు
బాగ ఎం జేసారు
ఖ అ ప్రసాద కదు అమ్మది ఇలాే
ఎ ఎవరితో మాట్లాడుతున్నారు
అంటే మాట్లాడుకుంటన్నా ఒక నిమిషం కూడ ఉండలేదు
ఓ మీర్ రంత బిజయా బాగుంటావు ఇదిలా వేసుకుంటె చిత్ర యే చూ
పిల్ల
భు దాని మధ్య ఇది వేస్కుండవు కానీ నేను ఉగాదికి వేసుకున్నా అ
ఏ
అంటే ఉతకల ఫస్ట్
ఏదోకటి మీ దగ్గర నాకు
అవును చాల రోజులు అయిపోయింది బట్టలు ఉతికి
అవునా
ఉమ్
హ ఎన్ వస్తది మీకు బట్టలు ఉతుకడం కూడా వస్తుందా
మ్ మ్ వస్తుంది మీకు రాదా
నా ఏదో అట్లట్ల వస్తుంది
అవును మీ మీరంటే చెరువులోకి చెరువు దగ్గరికి ఎత్తుకని ఎతుకొని వెళ్తు త్తరు బట్టలు వాష్ చేయడానికి
అవును అప్పుడున్న వాళ్ళకి
మీరు వాషింగ్ మిషిన్కి వేస్తార
ఉండే ఉన్నది ఇ సలు ఇ
చెప్పలా మీరే
మీరు ఫస్ట్ వెళ్తడిడి
అఆ వెళ్తాను మీరు బల్లేదా
బెషేట్ ఆ ఇంకా మరి ఇంట్లో అన్ని పనులు మీరే చేస్తారా
ఆ ఆ చేస్తాం అప్పుడప్పుడు మొత్తం అంతా కాదు
ఊ
అప్పుడప్పుడు చేస్తాం
అప్పుడప్పుడు చేస్తావా నేను కూడా చేస్తాను ఇంకా పల్లెటూరు కదా చేయకోకుంటే మళ్ళీ మివాళ్ళు చేస్తారు ఇంకా ఇరుగుపొరుగు వాళ్ళకి చెప్పి పరువు తీసేస్తంటారు అనమాట
ఓ ఓ
అందుకు చేస్తూ ఉంటారు
నువ్వు చానా గ్రేట్ అట్లయితే
అట్లే ఏం లేదు ఇంగా ఇంట్లో ఇవన్నీ తేచ్చుకోవాల కదా ఆ అందుకనేసి చేస్తూ ఉండిపోతాను.
ఉమ్.
ఉమ్.
మీరు మీరు చాలా మీరు చాలా మంచోళ్ళండి. అట్లా అయితే బాగా పనిజేస్తున్నారు
అదే చేస్తా ఉంటాము. ఇంకా అన్ని చేయాలి కదా అన్నిట్లోనూ పట్టు ఉండాలి.
అవునవును
మీ కొస్తయా అన్నీ
ఉమ్ లేదండి నాకేమం త బాగరావు పనులు చేసేకి
పల్లెటూరు వచ్చేసి ఏదనా చేసుకోకుంటి ఇపాపక్క్ ఏవి రాదు రేప్ పెళ్ళి అయితే ఎట్లుంటుందో ఏమోని అవమానిస్తారు. తెలుసా
ఉమ్ అవునవును అంటే సిటీలో అయితే సరిపోతుంది. ఊర్లో అయితే వీళ్ళు వాళ్ళు ఏదో ఒకటంటా ఉంటారు.
అదే మేడం ఎవరి పని వాళ్ళుచేసుకుంటూ ఉండాలి అదే బెస్ట్ వన్ వీక్క్ తర్వాత వాళ్ళను చూసి
పోయి ఎక్కడ బతకడం
శుద్ది దింపే
ప్రతి దినం మీరే అర్పిస్తున్నట్టుంది. ఉమ్. అయినా పల్లెటూరే బాగుంటుంది. బాగా ప్రశాంతంగా టౌన్ కంటే కూడా
అవునండి. నిజమే
ఉమ్ చానా బాగా అప్పుడప్పుడు ఏదో టైం పాస్కి పొలాల దగ్గర కర్కి యెళ్ళి రావచ్చు
మేము అప్పుడప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట
ఉమ్. ఇంట్లోకి ఏమన్నా కావాలంటే పొలం దగ్గరకి పోయి, అప్పుడుకప్పుడు పోయి కోసుకరావచ్చు. టౌన్ లో అయి అయితే చానా కష్టం
ఓ
ఉమ్ అన్ని టౌన్ లో అయితే అన్ని కొనాలా పల్లెటూరులో అయితే ఇక్కడ అక్కడ ఈ ఇంట్లో ఆ ఇంట్లో
అవును
తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు అవును ఏదనా ఉప్పు కారం తక్కువ వచ్చిన గూడా వేరె వాళ్ళ అడుగుతారు ఉమ్ ఇంకా సిటీలో అయితే తెగిన వాళ్ళ మొకాళ్లు కూడా మాకు తెలిసుండవు తెలుసా వాళ్ళ పేర్లు ముఖాలు అడగలాంటే ఇబ్బంది ఇస్తా అంటుంది
ఉమ్. ఇంకేంటి మరి చెప్పల్లా మీరే మీరు చెప్తే గానీ పల్లెటూరులో వాళ్ళు చెప్తే గాని, టౌన్ లో వాళ్ళకి ఏం దెలుస్తుంది.
అవును. మీ టౌన్ లో అన్నీ అందుబాటులో ఉంటాయంట కదా! ఆ పల్లెటూరులో ఏదన్నా వెళ్ళాలంటే కొద్దిగా దూరం పోవాలా
ఉమ్ దూ పోయేకి ఏమి ఇబ్బంది గాదు కానీ టౌన్లో ఉంటే మనం పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు మనము ఒం ఒంటరిగా ఉండి ఉండి మన బ్రెయిన్ పోతుందంతే
ఎగ్జామ్ ఉంది సదు
మ్ టౌన్లో అయితే ఒకరిమే ఉంటాం కాబట్టి పల్లెటూర్లో అయితే బాగా వీళ్ళు వాళ్ళుస్తారు బాగా మాట్లాడొచ్చు
అవును
ఉ మ్ ఇట్లా అట్లా టైం గడిచిపో తుంది అదే టౌన్లో అయితే అయిపోతుంది
అవును అసలు
మ్ సరే అట్ల అయితే బాయ్
ఆ సరే మరి బాయ్